అదిగినాన చెప్పండి ఏం చెయాలి ఆ ఏం చేస్తున్నారండి
సమో మీ భోజనాలు అయినాయా అండి
అయినాయండి మా పిల్లలు నిద్ర పూచుతున్నా
అవునా నేను కూడా మా బాబను మడకోబెట్టినా ఏం చేస్తున్నారు అండి ఇంకా
నేనా పెళ్ళిళ్లు అయిపోనాయా అండి మీ ఊర్లో
ఆ పెళ్ళిళ్ళ అయిపోయినాయి మాకు పెళ్ళిళ్ళక్కడ కూడా పెద్ద పెద్ద స్టంటులు జరుగుతున్నాయి నిన్న అ మొన్న ఏం జరిగిందంటే మామూలుగా ఒక పెళ్ళి దగ్గరట అయ్ సౌండ్ తక్కువ పెట్టు పెళ్ళి దగ్గర ఉ పెళ్లికి వెళ్లింరట పెళ్లి కెళ్ళి మా ఉరి సైడ్ పెళ్ళికేళితే బువ్వకి పిల్చాడు అన్నట్టు అటు సైడ్ అనమాట మా ఊరు కాదు దూరం అయితే అట్లాంటి పెళ్ళికేలితే పిల్లట వేరే అబ్బాయిని తీసుకొని లేచిపోయిందట
పెళ్లి పీటల మీదనా
ఆ పెళ్లి పీటలు మీదనే పీటలు ఎక్కే రోజో ముందు రోజో రేపు పెళైతాది అనంగా ఇయాల లేచి పోయిందంట ఎట్లా ఎట్లాని ఏమౌవుతది ఇట్ల పరువు గిట్ల పోతది గదా అమ్మ నాన్నది అని అనుకుంటా లాస్ట్ కు మళ్ళా లేసిపోయిన అబ్బాయిని తీసుకొచ్చి ఆబ్బాయితోనే పెళ్లి చేసింరట
చెయ్యిని
అబ్బాయితోటి పెళ్లి చేససిరట అండి వా జరిగింది మా సైడ్ మనింగ్ ఇంకొకటి ఏంటంటే ఆమె మామూలుగా బాబాయి వాళ్ళ సైడ్ ది ఆ వాళ్ళు లవ్ లవ్ ఉన్నారట లేచిపోయారని టాకింగ్ వస్తుందండి మా విలేజ్ లో హలో
ఆవునా
ఉమ్ అది వరుస కరెక్ట్ లేదు ఎట్లా పోయర్రు ఏందని ఏం అర్ధం కావట్లేదు. అసలు ఎక్కడ ఉన్నారో తెలయదు వాళ్ళ లొకేషన్ తెలవదు ఏం తెలవదు ఇబ్బంది పడుతున్నారంట మా విలేజ్ వా హలో
అవునా అండి విలేజ్ వాళ్ళేనా ఈ ఈ విషయం
ఆ ఇప్పుడు ఇప్పుడు ఈ బాబాయి బాబాయి బిడ్డ వరుసది మా విలేజీ వాళ్ళది గానే ఫస్ట్ సారి చెప్పింది మాత్రం వేరే విలేజ్ వేరే సైడ్ అనమాట
ఆ మీ విలేజ్ వాళ్ళది ఏమైంది మరి
మా విలేజ్ వాళ్ళది అమ్మాయి అబ్బాయి లవ్ జెసుకున్నారు. చాలా సంవత్సరాలు చాలా సంవత్సరాలు అయితాంది లవ్ చేసుకోబట్టి కాకపోతే ఇక అన్నీ అయిపోయినాయి అన్నట్టు వాళ్ళ ఎవరు పట్టిచ్చుకోలేదు సక్కగా బాబాయే కదా ఏం కాదు బాబాయే గదా అని లైట్ తీసుకున్నారు
అవునా
ఆ ఇ అది ఏం చేసింది ఏదైతుంది అని ఆయనతో ఫిక్స్ అయ్యి లేచిపోయింది అంట పెళ్ళి కుదిరిందనమాట అమ్మాయికి
అవునా
పెళ్లి కుదిరింది నా ఇంకా ఇక అడిగిరట ఒకటికి రెండు సార్లు అడిగిరట మరి ఏమైన్నా ఉందా ఏంది మరి పెళ్లి పెళ్లి సంబంధం మరీ మాట్లాడదామని పోతున్నాం అంటే నాకు ఇష్టమే మాట్లాడరు అని చెప్పిందట లాస్ట్ కు ఇంక్వైరీ అనేది తీసుకొని పోయిందట
ఆ మ్యారేజ్ అయిందా మరి వాళ్ళకు అయింద అట్నా
ఇచ్చ విషయం మనకు బయటికి రాణిస్తలేరు మామూలుగా పొద్దున్న పోలీస్ కేసు పెట్టినా అనేసి అన్నారు ఈ మరి ఎక్కడ దాకా వచ్చిందా ఏమైందో మనకి ఏం అర్ధం కాలే
అవునా
ఆ అసలు అట్లా జరిగిపోయిందంటే పాపం బాధ అనిపించింది ఏ అస వరుసయినల అయినా సరే అయితే ఈ పోనీ తీ అయిత అనుకుందాం గానీ వర్స దగాణల తోటి పొయ్యి ఊళ్ళ పరువు పోగొట్టుకోడం తప్ప ఏం లేదు
ఉమ్
అవునండి మీర ఏమే మాట్లాడేదండి అసలు
ఆ
మీరు చిన్నప్పటి నుండి ఏమేమి ఆటలు ఆడేది గేమ్స్ అ
మేము కబడ్డీ ఆడేది ఖోఖో ఆడేది ఆ తక్కుడు బిల్లు ఆడేది తొక్కుడు బిల్ల అయితే మస్తు అనిపించేది తొక్కుడు బిళ్ళ ఇట్లా అసలు నాలుగు డబ్బాలతోనే ఆడి ఇట్లా ఇల్లు కట్టు ఇల్లుకట్టుకో ఇల్లు కట్టుడు అది మంచిగా గుండ్రెడు బిల్లగా దొరక పట్టుకునేది అన్నట్టు ఇట్లా పెంక్ కలర్ అంటారు చూసిన పెంక్ కలర్ బిల్లా అది రౌండ్ ఆ రౌండ్ రౌండ్ గా కొట్టుకొని మంచిగ ఆడుకునేది ఫ్రెండ్స్ వాళ్ళం కూడా మస్త్ హ్యాపీగా అనిపించి చిన్నతనంలో పెద్దగా అయిన తర్వాత ఈ ఒకటినుకొకటిది చదువులు చదివి ఇంత చదువులు చదువుకొని మనం జాబులు చేస్తలేం కాబట్టి తొందరనే మా అమ్మ నాన్న మ్యారేజ్ చేసిండ్రు చేసీలు కష్టం సుఖం అంతా మొత్తం ఆయన మిందే అని బారమేసిల్లు చేసుకున్నాయని బారమేసిల్లు ఏ అట్నే కొనసాగుతుంది పెళ్ళి అసలు చిన్నతనం హ్యాపీనెస్ వేరే ఉంటది పెళ్ళైనా అయిన తర్వాత హ్యాపీనెస్ వేరే ఉంటది కదా ద హలో హలో హలో హలో హలో హలో వాయిస్ వినపడుతలేదా అండి హలో హలో హలో హలో హలో హలో వినబడుతుందా హలో హలో సిగ్నల్ లేదా అండి మాట్లాడండి. హలో
హలో
వినబడతలేదా?
వినొస్తుంది వినొస్తుంది
హలో హలో అంటే వాయిస్ ఎవరిదండి ఈ టాస్క్ అయిపోతదేమో అని బాధ కరమైన అట్ట అనిపిచ్చిందండి.
మూలుగా బాబుకు పాలిచ్చుకుంట పాలిచ్చుకుంట అట్లనే కన్ను మూసిందండి అంటే పొద్దున్నే లేస్తున్నా మాకు ఆ ఆఫ్ డే స్కూల్ కు స్టార్ట్ అయినాయి మా బాబుకు మా బాబుకు ఆఫ్ డేస్ స్కూల్స్ స్టార్ట్ అయినాయి ఆఫ్ డే స్కూల్ అంటే మాములుగా ఇన్ని రోజులు సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీకి వెళ్ళేది ఆయన పొద్దున పొద్దున్న దాకా స్కూల్ ఇంగ ఇప్పుడు నిన్న మండే రోజ్ ఇగ నిన్నటి నుండి ఆ సిక్స్ కే వస్తా అన్నారు సిక్స్ కే అనేసరికి నేను మా వాకిలి కొంచెం పెద్దగా ఉంటది లేచి ఊకి చల్లుకోవాలే కొంచెం పని చేసుకోవాలికదా కానీ నేను ముందు లెసినా నైటు
ఉమ్ ఇప్పుడు తొందర నిదరొస్తుందా?
లేచి అదే లేచి పని చేసుకున్నా కదా ఇగ ఇప్పుడు మామూలుగా కూలర్ గాలికి ఫ్యాన్ గాలికి చల్ల వస్తాంటే ఇంకా అట్లనే ఆపోజిట్లా పడుకోని ఉన్నా ఉత్తుత్తి గనే పడుకొని అట్లనే కూర్చుంటే నిద్రపోను ఆ మనం పడుకొని ఉంటే కొంచెం ఆది లూజైతాంది అదే అట్లయితంది ఇంకేం
ఇంకా పడుకొని ఉంటే అట్నే యాప్ యాప్పిగా మాట్లాడుకు కుంటది అనుకున్నరో ఎట్లో మరి
ఆ అ
కార్య వి మాట్లాడుకుంటది అనుకున్నారా పండుకుంటే?
అహ ఏవో ఇగ అట్లా కళ్లు అంటుకుంటనాయి ది కదా ఇగ చూసుకోలేదు. ఇగ కూర్చుందాం అని కూర్చుంటాను ఆయనకి అన్నీ బెడ్ డ్ మీదకి రావాలే
మీ చుట్టూ ట్టు పండ్ల చెట్లు ఉన్నాయా ఏమన్నా ఇప్పుడు కాసే పండ్ల చెట్లు ఏమన్నా ఉన్నాయా చెట్లైనా
మాకు చెట్లు ఏం లేవు గానీ మా ఇంటి పక్కన మా ఇంటి ముందు ఆమె కు సపోటా చెట్లున్నాయి.
అవి పిట్టలైనా కాకులైనా వాటితోని వాటిని కొరుకుతాయి కదా వాటి పండ్లు పండినై అని మనం చెట్టు మీద కాయ తీసుకొని తింటే టేస్టీగా ఉంటది అనుకోని మనం తెంపు కోన్ అంటాం కాని దాని వల్ల మనకు ఇన్ఫెక్షన్లు జరుగుతాయి అలాంటి కాయలు మనం తినకూడదు హలో హలో హ్మ్ హలో
ఆహా
వినపడతలేదా అండి హలో
పెసలుగ తినే వాళ్ళం అన్నమాట అప్పట్లా
ఉమ్మ్ అవి ఇన్ఫెక్షను అయితయ్ తినకూడదు మన తేజకాయని తీస్కొని కడుక్కొని ఫ్రెష్ గ తినాలి
ఆహా నేను ఆల్మోస్ట్ సర అందారనే
ఇంకా ఎన్ని టా కాల్స్ ఉన్నాయంండి మీయి హలో హలో
కాదు
ఎన్ని కాల్స్ ఉన్నాయండి మర్ కాల్స్ ఉన్నాయి మరి మీయ్యి
మాయ్యి ఈసారి ఏమైందంటే ప్రతిసారి మంచిగ మాట్లాడేది గాని ఈసారీ సిగ్నల్ ప్రాబ్లమ్ చాలా అయిందండి నాకు అయ్యి ఫోన్లు మధ్యలో కట్టయ్ నై చాలా కాల్స్ వెళ్లిపేనీ ఉత్తుత్ గనే
మ్మ్ ప్పుడ రి సెండ్ లో ఎంత ఉన్నాయ్
ఇంకొక మూడు ఉండేట్టు ఉన్నాయండి ఇది గాక
ఓహో
మ్మ్మ్ హ్మ్
పది నిమిషాలు గానియ్యంగనే కడిగేద్దాం అండి మరి అట్ల అయినా వస్తదో
ఓ ట్రై చేయాలండి ఎందుకంటే చాలా వరకు రాట్లేదు కదా చూస్తా